మాట్లాడండి
ఆ విన్ వినిపిస్తుంది వినిపిస్తుంది కొంచెం మంచిగా గట్టి మా
గట్టిగ్ మాట్లాడుతున్న ఆ వినిపిస్తుందిగ ఇప్పుడైతే ఏం లేదు మీరండి.
ఏం లేదన్ అండి ఇప్పుడే మా అమ్మ చాయ్ పెడితే చాయ్ తాగుతున్నా ఇప్పుడే మా అమ్మ చాయ్ పెడితే చాయ్ తాగుతున్ననండి.
అవునా ఇంకా ఇం కేం చేస్తున్నారండి తిన్నారా
ఆ తిన్నామండి మాది ఈ రోజు టమాటా కూరండి మీది
మాని పప్పు ఆలూ ఆలుగడ్డ ఏసి చ్చింది మా అమ్మ
అన్న మీరూ నాకు నాకు పరీక్ష ఉంది ఎల్ప్ చేస్తారా అండి. ద ఏం చదువుకోవాలో చెప్తారా
ఏం పరీక్ష అండి నాకు చెప్పండి నేను చెప్తాను ఎలా చదవాలనేది.
నాకు ఫిజిక్స్ ఎగ్జామ్ ఉందండి కాన్ నాకు భయం అయ్తుంది. ఎట్లా చదవాలో చెప్తరా
ఆ చెప్పండి బయట మన మన నోరుకి అది అబుద్ది అనమాట తాతయ్య చెప్తుండే ఇలా చదవాలి ఇన్న టౌన్
అవునా అవును మా తాత కూడా చెప్తుండేనండి నైట్ కదల్ నైట్ కథలు జెప్తడండి
ఆ చిన్నప్పుడు మంచిగా చెప్తుండే వాళ్ళు
అవునండి మా అమ్మమ్మ కూడా మస్ చెప్తదండి కథలు అన్ని మంచి మంచి మాటలు చెప్తదండి
చిన్నప్పుడు మీ చె మీ తాతయ్య చెప్పే ఒక కథ చెప్పలుగుతారా?
ఉమ్ గుర్తులేదండి
అవునా ఎందుకు అప్పుడే మర్చిపోయారా మీ తాతయ్య చెప్పిన మాటలన్నీ
మార్చిపోలే గాని కథలంటే కరెక్ట్ గా గుర్తు లేవండి అవునా చెప్పండి నాకు కొన్ని
చిన్నప్పుడు ఏం చెప్పేదంటే మీ నువ్ ఎప్పుడు చదివిన్ నా నీకు ఎక్ కదూ నా ఫోర్ ఓ అంటే నాలుగు గంటలు మార్నింగ్ నాలుగు గంటలకు లేస్ చదువుకుంటేనే అది బురలో ఒతది చదువుకునేటప్పుడు వేరే డిస్టర్బెన్స్స్ ఏం పెట్టుకోవద్దు సైలెంట్గా ఊమ్ పాన్ జేసి చదుకో కోవాలనేషి చతుండే చిన్నగున్నప్పుడు ఆ నేను అనే పట్టిస్తుండే మా తాతయ్య చిన్నమ్మ హ్మ్ కు ఇలాగే ఉమ్ ఆ మ్యాష్ ఆ మ్యాష్ అనే కొంచెం భయంకను
అవునా అండి నాకు ఆ తాత గారు చెప్పారు ఎందంటే చదువుకోవాలి మంచిగా రాస్ కోవాలి అని అన్నారు
హ
అవునండి మా తాతగారు ఒకటి చెప్పారు చెట్లు పెంచండమ్మా చెట్లు పెంచడం వల్ల మంచి జరుగుతది చెట్లు పెంచితే ఫ్యూచర్ లో మీకు పెద్దగా అవి మంచిగా పెద్దగా అయితాయి పండ్లు తినొచ్చు అని అన్నరండి
అవును అవునమ్మా మా తాతయ్య కూడా చెప్ వుండేలా పెంచకొండమ్మా చే న్యాచురల్ తింటారా మీరు అనేసి చెప్తుండే అంటే ఎలాంటి రసాయనాలు కలపని పండ్లు మీరు తినకని చెప్తుండే ఇంట్లోనే పెంచుకొని బయట ఎక్కడ పెంచుకోక ఆ బయట పనులు అనమాట చిన్న ఉన్నప్పటి నుండి ఇలానే చెప్పారు మా తాతయ్య
మా తాత కూడా అండి పాలకూర చెట్లు పెట్టమన్నడు
కూరలు తినాలి హెల్తీగా ఉండాలి అని
లు దానియల పో దానియాలేమో కోతుమీర అయి తుండేనండి అసలు నేను అయితే షాక్ అయిన ధనియాలు పోస్తే కోత్తిమీర ఎట్
హ్మ్ మ్యాన్ ధనియాల అంటే కోతిమీద కదండి
నాకు అది తెలివదండి ధనియాలు భోషణంకనే తెలిసిందండి
అవునా అ చిన్నప్పుడు అతే చిన్నప్పుడు చూడలేదు అను టమాటో అందుకే మీకు తెలియదేమో మేము చిన్నమ్మ మా చెలకలు మా అమ్మ పోస్తది అనే మాదిరి హ్మ్ మాది చెలకలు మా అమ్మ అల చల్ ఒక ప్లేస్ లో ఒక అడుగు అంటే బక్స్ ఆఫ్ ప్లేస్ లో మా నా మా అమ్మ ధనియాల గింజలు చల్లి కొన్ని ట్వంటి వన్ వీక్ కాట్లా అవి మొలకలు ఎత్తుతాయ్ అనమాటా
అవును మీకు మొక్కజొన్న కం ముక్కులు తెలుసా అండి ము
ఆ తెలుసండి ఆ తెల్ చిలుకలు వేస్తారు మా అమ్మ ఎ మా యన మా అమ్మ నాన్న అదే చేస్తండి.
అవునా మేమేమో పుచ్చకాయలు చేస్తామండి పుచ్చు కాయలు ఈ నెలలా ఈ ఈ కాలం పుచ్చకాయలే కదా ఫేమస్ అందుకే మా నాన్న పుచ్చకాయలు వెంచుతాడు ఎక్కువ మ్మ్ మా పొలం ఉందండి అయితే ఆ పొలంలో కోస్సాం అవునండి, మా తా త కూడా అంటుండే చిన్నప్పుడు అవ్ మా తాత చెప్తుండే అండి చ చాలా మంచిది రోజు. ఒక్కటి దినాలి అని
అవునా
హ్మ్
మంచిది కదా మన హెల్త్ కే అనేసి అన్ చెప్
అవునండి అవునండి
మ్మ్
ఆ
ఇంకై
వినిపిస్తుంది చెప్పండి అర్దం నరాలె మళ్ళీ చెప్పండి ఒక్కసారి రావి చె ట్లు కూడా బెడతారాండి మా ఊర్లా నిమ్మకాయ చ్ తెట్లు తెలుసా అండి మీకు
ఇంట్లో ఉంటుండే కానీ నాన్న ముళ్ళ చెట్లు ఇంట్లో ఉండకూడద అని కొట్టేశారు మళ్ళీ వేరే పెట్టాలి మా ఇంటికి వచ్చారనమాట. ఆ చెట్లు